ఎం
తిన్నాం అన్నం
ఆ తిన్నార అన్నం
తిన్నం బాబయ్ ఒచ్చిండు తిన్నం
ఊ
స్కూలుకు పంపిస్తాల
పంపిచూడక బుక్స్ కోన్నాం కద ఇగ
బట్టలు ఈయల షాప్ దియలే వాళ్ళు
షాప్ దియాలే కాదు బుక్స్ కాదు బుక్స్ కొన్న కాన్న దొరుకుతాయి కదా పిన్లులయినా బట్టలైనా
ఆహా అవి తేలేదంట ఆయనే
ఆయ ఆయనేక్కడ గొన్నడు
ఆ ఆన్నె మనం ఎప్పడుగోనే బుస్టాల్
ఆ వెంకటేశ్వర
ఆ కానీ ఆయన ఆడ తీసుకోలే ఆడ
ఎవ్వి
బట్టలు అయిపోయినయట అప్పటికి పోయే లోపే
అవునా గంత తొందరగ
చాల మంది కొన్నారట
ఆ
ఆ ఇప్పుడు సగం స్యానింగ్ ఉన్న ఆడ పిల్లలు ఆ కొనేసరికి సగం మందికి కొందరకి ఇచ్చిండట. కొందరకి ఇయ్వలేదట
మళ్ళ తెప్పిత్తడాటన
ఇగ మళ్ళా తెప్పిత్తడు కావచ్చు గనీ ఇయల షాప్ బంద్ అట
అవునా ఆ సండే గదా
గదే సండే బందని తెల్స్
ఊ
తిన్నరా!
ఆ తిన్నాం.
ఏం కూరల్
చాపలు చికెను
చాపల్ ఎవరికి ఫిష్ ఎవరికి
చాపలేందీ ఫీష్ ఏందీ. చికను చికను నా కొడుక్కు ఏ చాపలు ఎవరైనా ఇగ అన్న కు నాకు
ఫ్రై జేశినవా అన్ని సూపేన
ఏ నాలుగు ఫ్రై జేశిన ఇగ మిగితాయి షూప్ బెట్టిన మా యారాలుకు రెండు ముక్కలు ఏశిన పులుసు పోసిన పంపిచ్చిన
మాసవక్క నడువు
ఏ రేయ్
అక్క
క ఎవలు అని అంటే గట్ల జేతనవ్
ఆహా మా చిన్ను ఎవరు ఎవలనడుగుతాండు
ఉమ్ వేరేటోళ్ళన్ జెప్పాలి.
సరే ఏన్ విక్కీ పోతండ పెట్టలే
పోతాండు ఇగ బయ ఇగబోడ బుక్స్ తీసుకున్నంక తప్పియకుంట పోవాలన్ చెప్పినం గదా
అదే మా చిన్ని గూడ పోతనంటండు గనీ వట్టలేయలేదని ఎవరన్న చింపుంతరని బాధ
ఎందుకు జింపుతరు.
పేర్లు రాషిండు గనీ వట్టలేయలే
ఆ మరి పేరు రాశినంకా వట్టలు ఎందుకు ఇగ ఎందుకు జింపుతరు వాళ్ళకు వట్టలు వేసుకోరా రేపుయితే బుక్స్ గొంటబోకను
బుక్స్ కొంటబోకను కొంట బోకపోతే వట్టలు ఏషినాంక కొంట బోదువను. కాదంటే వాళ్ళ క్లాస్ టీచర్ కు ఫోన్ జెషీ చెప్పు
క్లాసులు టీచర్ ఇంక ఎవరో తెలుత్తలేదు అక్క ఇప్పుడే
ఆ
తెలివక పోసరికనే ఒక్కొక్కళ్ళ ఉంటాల్లు వేరే వేరే ఉండే సరికి తెలుతలేరు ఎవరో ఎవరో అని
అయతే ఏంగాద్ బుక్స్ పంపు వా రాయనే రాసె
పేర్లు రాషిండు గనీ ఏ తీట పోరగాళ్ళు ఉంటే జింపర బుక్స్
అవును మరెట్ల రేప్ బంపియవా!
ఏమంటడో తెల్వది బుక్స్కు
ఉమ్
బుక్ అయితేనే పోతా అంటాండు లేకపోతే పోనంటాండు
రేపు గాయ గాయి గందరగరం దబున ఇల్లుంటే ఆయన ఒక్కడే ఉంటాడు వాళ్ళు అంతా స్కూల్ పోతారు కాదు
ఉండులేదు చేస్తలేదు నాలుగు బుక్కులైనా రెండైనా పంపిస్తా
అ ఆ
బుదరిచ్చే ఏదో నోట్సులు పెడతా సప్పడేక పోతడ్
ఉమ్
మార్గానా
ఆవును
నోట్ బుక్స్లు పేడతా తోల్తా మరి మొత్తం ఆ
ఏం చేస్తాలు
ఏ లేదు
ఉమ్
తిన్నం బాబాయ్ కోసం వెయిట్ చేస్తానం
ఆ
బాబాయ్ రాలే షాప్ కాడికి పోయి
క్క
షాప్ పోయిండు పనినున్నది షాప్ కాడి పోయ్యి కొద్దిసేపు
ఏ స్కూలు సెంటర్తో నేనా
సైంటన్తోనే
స్టడీ మంచికుంటాందా
మంచిగానే చెప్తాల్
ఉ
ఇప్పుడే కా కొత్త కొత్తలు మారిళు ఏ మేడమో ఏ క్లాస్కు తెలుస్తలేదు
ఆ
అట్ల కన్ఫ్యూజ్ అవుతాలు పిల్లలు మళ్ళా జన్సోదిక్కు బాగా
అవును
ఊ కమాండ్ కూసుండ పెడతలేరు
అంటే లీడు కాదా
నార్మలే కానీ ఒక్కక్కడా ఇద్దరిని వేరు వేరు కూర్చునే పెడతారు నార్మల్ అయినా కూడా
ఆ
నార్మల్ వాళ్ళని కూడా వే బాయ్స్ నొక్క దిక్కు గర్ల్స్ నొక్క దిక్కు కుసున పెడతాన్నకి
అవునా అంతే అంతా ఒక క్లాసులే గూసోపెడతాంలా
లేదు గర్ల్స్ నో రూంలా బాయ్స్ నో రూంలా
ఆ వేరు వేరు కూసుంట పెడతాల
ఆ ఒక్క కమాండ్ అ కూసుండ పెడుతలేరు క్లాస్ల
ఉ
ఇగ పెద్ద పెరుగుతాల్లు గదా అన్నట్టుగన్నా ఏమో క్లాసులు పెరుగుతాంటే వేరు వేరు
ఆహా
బుక్స్ లో ఫస్ట్
ఫస్టా
ఫస్ట్ క్లాస్
ఊహు సెకండ్ క్లాస్ అనుకున్నా
లేదు యూ కే జీ అయిపొయింది
ఎల్ కే జీ యూ కే జి ఫస్ట్ క్లాసు
ఊ
అచ్చే సంవత్సరం సెకండ్ క్లాసు
నచ్చే సంవత్సరం సెకెండు
ఆ
రోటీ ఇప్పుడు సెకండ్ రోటీ
అంటే ము కాదూ ఆ ఫ్రూటు ఎనక సిరి బొయిందా ఏదీ ఎనక సిరి బొయింది
ఇద్దరు క్సారే గానీ ఆమె అన్ నా కొడుకు రెండు సంవత్సరాలు ఒక్కటే క్లాస్ సదివిండు
ఆ
అట్లా వే ఎనుకయిండు క్లాసులు
ఆహా
ఆ ఇద్దరు ఒకటే సారి వోయిల్లు గానీ ఇయన ఇప్పుడు నర్సరి రెండు సంవత్సరాలు సదివిండు
అవున్ అసలు నా కొడుకు గూడా నా ఇప్పుడు నాలుగు లుండ ఐదుల ఉండాల్సింది అయితే మే డం ఏం జేసిందంటే అందులో కూసోబెట్టింది నేను బొయ్యి గింత వరదాకా రాత్తాండు రొండ్ సంవత్సరాలూ ఆ నర్సరిలా ఉంటరా మేడం అని అంటే సప్పుడు గాదు ఎల్ కే జి ల ఏసింది
అవ్ నా కొడుక్ గుడా గట్లనే అయ్యిండ్ ఇప్పుడు
ఎల్ కే జీ ల ఏసిన తర్వాత మళ్ళ యూ కే జీ మళ్ళ ప యూ కే జి జదువకుంటే ఎల్ కే జి ల అదే ఫస్ట్ క్లాస్ ఏద్దాం అంటే యూ ఎల్ కే జి సదువకుంటే గానీ యూ కే జి లేస్తే అప్పుడు మంచిగుంటదీ గిప్పుడు జెప్తారు అంటాంది ఆ ధరణి మేడం
అల్ల క్లాస్లు ఎల్లే
మీరు ఏ పిల్లలు ఎందాక సవుతారు ఏం కతా అని సూసుకోరా మేమంటేనే మీర్ జూ త్తరా అని నేన్ అన్న
అంతే గదా మరి
అంటే ఆ మేడం లలితా మేడం ఉన్నది సూడు లంబడామె అలా లల్తా మేడం ఆమె మంచిదనే చూసేది గానీ ఆ ఆమె వర్కు ఇట్ల రాస్తారు అట్ల రాత్తాల్లు అని ఆ మేడం ను ఎక్కిరి చి ఆమెన్ దీశేశి
తీషేషిన్ర
పొడుగు జుట్టుంటది లంబడామె
ఏ ఇప్పుడు కొత్త కొత్త మేనాలు వచీలు వాళ్లకు భయపడతారు పిల్లలే
ఆ ఎందుకో
ఒక నలుగురే ఉన్నారు పాతొళ్ళు
ఆ అంటే వాల్లకు జీతాలు ఇయకనా జీతాలూ పెంచకనా
పెంచగనే వాళ్ళకి సరిపోతలేదట సాలరి ఆ డబ్బులు ఇం సరిపో కా అల్లానా మనకు ఏం కాదు ఇగ ఒకలకు ఆరు ఏడు పది
ఊ ఊ
వాళ్ళకిండ్ల సరిపోకా వాళ్లు గొప్పడత వీళ్ళు బంద్ ఐతాలు
ఆరువెలితే ఏం మొదలయితీ
అదే ఆరు ఏడు ఎనిమిది ఇట్లు ఇత్తే వాళ్ళకేందర్తయ్ మరి
ఆ
ఇప్పుడు మా పోట్టోనికి పోయిన సారి ఆ వేరే మేడం చెప్పిందా గొల్లవాడమే
ఆ
ఆమెకు డబ్బులు ఇయ్యకనే ఆమె బంద్ అయింది
సునీతా మేడం
కాదు వేరే మేడం మనస్వి మేడం
ఊ
ఆ మేడం బంద అనక మళ్ళా వేరే సప్న టీచర్ వచ్చింది కొత్తామే
ఆ
మళ్ళీ ఇప్పుడు ఆ సప్న టీచర్ పోయింది మళ్ళీ ఇంకో ఆమె వచ్చింది కొత్త ఆమె
అయ స్వప్న టీచర్ లేదా నన్ను బాగా చూస్తది చూడు గామె
గామ లేదు
ఆహా వేరే బిడ్సుకు పోయింది
ఆ వేరే స్కూలుకి పోయిండ వేరే వేరే అచ్చిలు వీనికి భయం అయితందట
ఆ
వాళ్ళతో మాట్లాడంటే భయమయితుందంట వీనికి
చీరలు తీసుకున్నరా
ఎవలు
మీరే
తీసుకోవాల నేను ఎప్పుడో మొన్న తీసుకున్నా ఇగ మళ తీసుకోలె
ఊ
వాటి మీదకే గాజులు తీసుకున్నా
గాజులు ఎన్ని డజన్లు తీసుకున్నావు
డజన్ రెండు డజన్లు
ఊ
ఏ చీర కట్టుకునుడో ఏమో నాకే అర్థమైతలేదు
బా మంచిగానే ఇచ్చిందా
మో ముప్పై రూపాలకు జ డజన్
ఆ హదేన్ రూపాలకు డజను
ఆ
ఒ కంగనాల్ల ముప్పై రూపాలు నలభై రూపాలు
అదే
అందుకేనే ఇక్కడ హోల్సేల్ రేటు
ఆ రెండు జతలు తీసుకున్నందుకు ఒక్క జా సగం డజాను ఫ్రీగిచ్చింది నాకు
ఉమ్ రెండు తీసుకున్నందుకు
రెండు
రెండు డజన్లు తీసుకున్నందుకు
ఒక డజన్ ఫ్రీగిచ్చింది నాక్
ఎందుకో
ఏ ఇగ దీసుకోరా అనీచ్చింది
అవునా
ఉహ్
సరేరా మరి
ఆ సరే